ఆ కొ వ హలో హాయ్ అం డి ఎలా ఉన్నారు
బాగున్నానండి మీరెలా ఉన్నారు
ఆ బాగున్నానండి ఏం చేస్తున్నారు
ఏం చేయరండి మీరు
నేను వంట చేస్తున్నానండి చపాతీలు చేస్తున్నాం
ఓహో ఓకే అండి
ఉమ్
ఉమ్ ఏం ఏమంటా అండి
లేదండి మేము మా పేరెంట్స్ తో ఆ అదే మాట్లాడుకుంటున్నాం ఏది చపాతీనా రొట్టెనా అని
ఓకే అండి నేను సరే నీకి సౌండ్స్ అంటే ఇష్టమా అండి
ఉమ్ నాకు సాంగ్స్ అంటే ఇష్టమే అండి
అంటే మీకు సంగీతం ఏమన్నా నేర్చుకో
లేదు లేదండి నేను నేర్చుకోలేదు వింటూ ఉంటాను సాంగ్సెస్
పోనీ డ్యాన్స్ లు ఏమన్నా వచ్చా అండి
ఆ అదొచ్చండి నేను యాక్చువల్ గా మా సిస్టర్ కి నేర్పించాను
ఓహో ఓకే వెరీ గుడ్ అండ్ ఆ మీకు బాగా వచ్చా అండి
ఆ బాగొచ్చు తనకి వెడ్డింగ్ టైమ్ లో రాదంటే
ఆ
బేతే చిన్న చిన్న స్టెప్సే రావండి తనకి నేనే నేర్పించా
ఓకే ఆ ఓకే అండి ఆ ఓకే అంటే బేసిక్ కూడ రాదంటే ఇప్పుడు అయ్యో ఏదో అంతా గ్లాస్ అన్ని పడిపోతున్నాయ్ కొంచెం
అదే అండి కిచెన్ లో ఉన్నానా గ్లాస్ అన్ని కింద పడిపోతున్నాయి
జాగ్రత్త అండి
ఉ మా మమ్మీ కొంచెం ఆ ఏమంటారు ఫాస్ట్ ఎక్కువ తాను అన్నీ టపా టపా కింద వేస్త సన్నారుడి
ఆహా ఓకే ఓకే అండి అమ్మగారు ఉన్నారాండి
ఆ ఉన్నారు ఉన్నారండి వంట చేస్తున్నారు
ఓ ఓకే అండి హ డ్యాన్సు బానే చేస్త చస్తారనమాట అండి మీరు బాగా పర్లేదు
బాధ ఇస్తానండి మీరు అండి
నా నా కూడా
వచ్చా బానే చేస్తాం కాదు అని ఉ ఉండకూడదు రావాలి కదా
వచ్చ చో అండి బాగొచ్చు బాగా చేస్తాను నేను నా పెళ్ళికి కూడా డ్యాన్స్ చేసాను చాలా బాగా వచ్చా నాకి
ఒకే పర్లేదు లే
అ మీకు తెలుసా అండి ఈ భరతనాట్యం మో ఇ నృత్యాలు ఉంటాయి కదా క్లాసికల్ డ్యాన్స్ లా అండి
అవునడి ఆవు
ఏ కూచిపూడి కథక్ ఒడిస్సీ భరతనాట్యం
ఈ నేమ్స్ ఈ నేమ్స్ ఈ నేమ్స్ ఒకటి విన్నారా పాటిస్త పెట్ చేశారా
లేదండి పార్టిసిపేట్ చేసా కూచిపూడి చేసాను భరతనాట్యం కూడా చేశాను
ఇ ఇవన్నీ పార్టిసిపేట్ చేశారున్నారు క్వశ్చన్ అడతా చెప్పండి కూచిపడి ఏ రాష్ట్రానికి బాగా ఫేమస్ అండి ఐడియా ఉందా
అవునండి ఆంధ్రప్రదేశ్ అండి
మరి అదేంటండి ఇది భరతనాట్యం
తమిళనాడు అండి
పర్లేదులేండి అంత మాత్రం నాలెడ్జ్ ఉంటే పర్లేదు
ఆ ఓకే ఉంది అండి నేను పార్టిసిపేట్ చేసినాను కాబట్టి అవి రెండు నాకు తెలుసు అన్నమాట మనకి ఇలా క్లాసికల్ డ్యాన్స్ అని ఇంకా ఫోక్ డ్యాన్స్ ఉంటుంది లంబాడీ డ్యాన్స్ అని బంగ్రా అని బాని ఇలాంటివన్నీ ఉంటాయి గదా
ఆ తెలుసు తెలుసు
ఓయి వీవ్ కొంచెం డ్యాన్స్ చేయడం వల్ల ఏంటంటే ఒక ఎక్సర్సైజ్ చేసినట్లు మన శరీరానికి ఒకా అ యా యా యా వెరీ గుడ్ అలాగే ఫ్రీగ్ అ మనసుకి ఆనందం అనేది కలుగుతుంది ఈయొక్క క్లాస్ క్కల్ డ్యాన్స్ గానీ ఫోక్ డ్యాన్స్ గానీ ఇవి సంస్కృతి సాంప్రదాయాలని కాపాడుతుందండి
అవునవునండి
ఆ ఇంకా భావాల్ని అందంగా వ్యక్తపరచుకోవచ్చు
అవునవునవునండి అవునవునండి
నీకు నాకైతే నేర్చుకున్నాను ఇంకెవరికైనా నేర్పించాలని అనుకుంటున్నాను
నార్మల్గా డ్యాన్స్ అయితే ఓకే ఇట్లగు భరతనాట్యం కూచిపూడి అవన్నీ అయితే నాకు రావండి, అంటే అటెండ్ అయ్యాను, లైక్ ఎవరైనా పార్టిసిపేట్ చేసేటప్పుడు నేను చూ
నేర్చుకోండి ఎంత బెనిఫిట్ న్నాయని శరీరం ఫిట్ గా ఉంటుంది ఆ మెమోరి నీ కాన్సంట్రేషన్ పెరుగుతుంది తర్వాత ఒక ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది సంస్కృతి గురించి తెలుసు కో చ్ తో ఎన్ని ఎన్ని ఈ డ్యాన్స్ యొక్క క్లాసికల్ డ్యాన్స్ వల్ల బెనిఫిట్ చాలా
ఓ అవునా అండి మిర్ ఫీట్టుగా ఉన్నారండి
ఆ ఉన్నా నండి
అలా ఉంటే పర్ లేదు లేండి ల్ అదే ఇ వన్నీ చెప్పు
మరి క్లాసికల్ డాన్స్ ఫర్ మన్త్ మరిఫెట్గానే ఉండాలి కదాండి
ఎ ఉన్నారా లేదా ఏమైనా
అదే ఎంమాట అండి నేను ఫిట్ గా ఉన్నాను కాబట్టి వేరే వాళ్ళకి నేర్ పించడానికి కూడా నేను అందుబాటులో ఉన్నాను అని చెప్తున్నాను.
ఉ అంతేలే నం తె లెండీ ఏంటండీ వంట చేశారా
ఆ అయిపోయిందండి వంట అయిపోయిందిలేండి
అవునా ఏం చేసారండి
వంటదే ముందులే అండి కళలు గురించి ఇదేమన్నా కొంచెం మాట్లాడతారని క్లాసికల్ డ్యాన్స్ గురించి
పెద్దగా క్లాసికల్ డ్యాన్స్ అని ఏం లేదు అంత ఆ ఏ లేదండి ఓన్లీ డ్యాన్సెస్ అంటే లైక్ ఆ డీజే పెళ్ళిళ్ళల అట్లా అట్లా ఐడియా ఉంది తప్ప ఎంత ఎతుగా ఈ కళ్ళ జర అంత లేదులేండి
ఓకే మళ్ క కళలు వచ్చా అండి కళలు గురించి తెలుసా అండి
అండి
కళలు కళలు కళలు అంటే తెలుసా అండి మీకి
ఆ నైట్ టైమ్స్ కంటు
నో నో అండి నో ఆ కళలు వేరండి కళలు అలా కళలు కళలు అనేటివి మనసులో ఉన్న భావాలను సంగీతం నృత్యం చిత్రలేఖనం నాటకం వంటి రూపాల్లో చూపించే మార్గాలు అన్నమాట అవి కళలు అనమట ఈ సంగీత కళ నో నో నో అండి ఆ కళల గురించి నేను ఎందుకు అడుగుతా అండి
చిందన్న అట్లా అడుదన్నేమ
రాంగ్ అండి సంగీత కళలు గానీ వృత్య కళలు గాని చిత్ర కళలు గాని నాట టేక్ కలగాని సిల్క్ ప్ప కానీ సో డిఫ్ డిఫరెంట్ గా ఇవన్నీ కలలాండి
ఉ
బహుశా మీకు ఏవి తెలియనట్టున్నాయండి
ఏవి అని కాదు కళలు గురించి ఐడియా లేదు అంతే అండి
అదే వీటి గురించే కళల గురించే ఏమి తెలియనట్టుంది
మీకు తెలిస్తే పర్లేదులేండి చెప్పండి వింటాం
అదే అండి ఇది యొక్క మనకి భారతదేశంలో కళల ప్రాధాన్యం అనేది వెరీ వెరీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి భారతదేశం ఇండియా అనేది కళల దేశం అని చెప్పవచ్చండి మనం జనరల్గా
టీ తాగుతారండి తాగుదు రండి
టీ ది ఎముందులేండి ఇది కళల గురించి చెప్తా వినండి
లేదు లేదు నాకు ఇంట్రెస్ట్ లేదండి నాకంతా కళల గురించి అట్లా ఆ టైప్ లేదు బేసిక్గా ఏదన్న నార్మల్గా క్యాజువల్ గా మాట్లాడదామని కాల్ చేశాను అంతే
ఓకే అండి ఇంకేంటండి
చెప్పాలండి మీరే మీరంత ఏం చేస్తున్నారు
ఉమ్..... ఏం చెయాలండి
ఉమ్.... నేను ఇట్లా ఆరు బయట కూర్చొని టీ తాగుతూ ఉన్నా
నేను కూడా అలాగే ఉన్నాను అయితే నిన్న ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నానండి
ఏం విషయమండి దేని గురించి ఆలోచిస్తున్నరు
ఉమ్ ఏదన్నా కానీ ఒకటి చెయాలి ఒక ప్లానింగ్ ప్రకారము అని
మంచిదే కదండి ప్లానింగ్ ప్లానింగ్ ఉంటే మంచిదే కదా
మంచిదే అండి కాకపోతే అంటే ఏదైనా కానీ ఆ డైలీ మార్నింగ్ బయటకి వెళ్ళి కొన్ని పనులు చేసుకొని రావడం గాని ఇలాంటివన్నీ జనరల్గా జరుగుతూ ఉంటాయి అయితే మనం గడిచిన గురించి కొంచెం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాము ఎందుకంటావండి
ఉమ్ ఇగ అంత ఐడియా లేదండి
ఉమ్.. ఓకే
ఉమ్
మనము రోజు కొంచెం సమయం కానీ బయట గడిపితే మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది కదాండి
అవునవునవునండి చాలా మంచిగా ఉంటుంది ఆ మంచిగుందడి మీకు
డైలీ మార్నింగ్ కంపల్సరిగ వాకింగ్ చేయకపోతే నాకస్సలు కుదరదండి అసలు నేను అసలు ఉండలేను కూడా డైలీ కంపల్సరిగ టూ టైమ్స్ వాకింగ్ చేయాలి
ఉమ్ మంచిదే కదండి చేయండి దాంతో ట్లో ఏముంది తప్పు
అదే చేస్తానండి రెగ్యులర్గా ఒక్క సండే కూడా లీవ్ పెట్టేది లేదండి
ఆ ఏదైన జాబ్ చేసి
ప్రజెంట్ ఏం చేయట్లేదండి డీ
వాకింగ్ విడిచిపెట్టి ఫస్ట్ అది చేయండి
కాదు కాదు ఎందుకండి అంత అంతలా మాట్లాడతారు మనసు విరిగేంత మాట్లాడకండి ఏదైనా గాని కొంచెము ఆలోచించి ఆచితూచి మాట్లాడండి అవతల వాళ్ళు ఎంత హార్ట్ అయితారు వాకింగ్ కి జాబ్ కి ఏంటండి సంబంధము వాకింగ్ అనేది మన ఆమ్ అ ఆరోగ్యంగా ఉండడానికి చేస్తున్నాం మనం ఆరోగ్యంగా ఫిట్ గా ఉంటేనే కదాండి రేపు జాబ్ చేసుకుండేది
అవునవును నేను జోవియాల్గా
తనం ఏంటండి మీకు ఏం తెలియనట్
జోవియాల్గా అన్నాలేండి ఊరికే జోక్
కొంచెం మైండ్ పెట్టి ఆలోచించండి ఏదన్న అనే ముందు
సారీ సారీ అండి
ఆ మరి ఇది ప్రతి ఒక్క మనిషి ఎవరైనా గాని చేయాల్సిందే వాకింగ్ అనేది ఆ అంత వాకింగ్ పక్కన పెట్టి జాబ్ చేయండి అనడం ఎంత వరకు కరెక్ట్ చెప్పండి
జోక్ జోక్ వేసాలేండి సారీ బై అండి